ఓ
వినిపిస్తుందా అండి
ఆ వినపడుతుందండి మీకు వినపడుతుందా మరి
ఆ వినిపిస్తుందండి భోజనం అయిందా
ఆ అయిందండి ఇంతకుముందే తినేసి మేట్లెక్కేసి రూమ్కొచ్చి పనుకొని ఉన్నామండి మీరు తిన్నారా అండి మాకు అన్నము అన్నము ఇంకా పప్పు ఇంకా ఉల్లిగడ్డ పకోడా పెట్టారండి
అవునా అండి
అవునండి మీరండి మీరు తిన్నారా మరి
ఆ తిన్నానండి ను
ట్టారు
ఈ రోజు మా అమ్మ పన్నీర్ రైస్ చేసిందండి
బాగుందా అండి మీకు చాలా ఇష్టమా అండి పన్నీర్ అంటే
అవునండి మేము శాకాహార నేతినేది పన్నీర్ మష్రూమ్ గోబీ నే అండి
అవునా మరి కోడిగుడ్డు కూడా బాగా గుటకలు మింగుతారు కదండి
అనీ మీకెలా తెలుసండి
అంటే నాతోని నేను చూసానండి చాలా సార్లు
ఆహా
గుడ్డు గుడెక్కని మింగేస్తారండి అది మాంసాహారి కదండి మరి
గుడ్డు శాకాహారి అండి కావాలంటే మీరు ఎక్కడన్నా వెళ్లి చూడండి
అవునా అండి ఓకే అండి మీరు ఎలా అంటే అలాగేనండి మీరి శాఖ హారి కదండి మీరు ఏం చెప్పినా కరెక్టేనండి
ఉహు సరేలే అండి మాంసాహారే అనుకోండి తింటేం తప్ప ఇప్పుడు
తప్పేం కాదండి తినచ్చండి తింటేనే కదండి మనకి శక్తి విటమిన్లు అన్నీ అందుతాయి మనం అప్పుడే కదా అండి మంచిగా ఉండగలుగు
గుడ్డులో విటమిన్ ఉండదండి ప్రోటీన్ ఉంటాది
అదేలేండి ఏదో ఒకటి మాకు తెలీదు మీరంటే పెద్దోళ్ళు
ఏం లేదండి వయసులో పెద్ద తప్పా మేదడులో పెద్ద కాదు
అది సరిపోద్ది కదండి
వయసు పెట్టుకొని ఏం చేస్తారండి మెదడు కదా
వయసే కదండి మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తది
వద్దులెండి ఇప్పుడు ఆ రెండే మూడేళ్ల పిల్లలకే కె వాళ్ళకున్నంత బుర్రోగుల మనకు ఉండట్లేదు
వాళ్ళంటే బాగా షార్ప్ అండి మనం అట్లా కాదు కదని మనం ముద్దుగుంటాం మనం పెరిగే వాతావరణం అట్లా ఉంటాయి కాబట్టి మనం కూడా అలానే ఉంటామండి
ఉ ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి మా స్నేహితురళ్రాలతో మాట్లాడుతూ ఇంకా కూర్చొని ఉన్నానండి
హ మ్మ్ మీర్ ఎక్కడికి వెళ్ళలేదా ఈ మధ్యకాలంలో
పోయిన వారమే పోయిన ఆదివారము గుడికెళ్ళామండి బాలాజీ టెంపుల్ అనేసి ఇక్కడ చిలకూరులో ఉంటుందండి చాలా బాగా ప్రసిద్ధి చెందింది
ఆహ చిల్కురి బాలాజీ దేవాలయం కదా
అవునండి
ఉహమ్
అక్కడికి బాగుందండి అండి వెళ్ళి మంచిగా దర్శనమైంది మంచిగా దర్శనం చేసుకుొని వచ్చామండి
ఉహ ఎంత సమయం మట్టింది
మేము వెళ్ళినప్పుడు అంటే ఆ క ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అంతే అండి ఎక్కువెం టైం పట్టలేదు త్వరగానే దర్శనం అయిపో అయిపోయిందండి ఆ రోజు ఎందుకు మేము వెళ్ళే టయానికి అంటే తక్కువ మందే ఉన్నారు రద్దీ ఎక్కువ
మీరు ఏ టైంకి వెళ్ళినిన్నారండి
పొద్దున తొమ్మిది గంటలకు వెళ్ళామనుకుంటానండి
ఉదయమా
ఉదయమండి
తొమ్మిదికిెళ్ళి మళ్ళీ అక్కడి చెరేలోప్ ఎంత అయింది
ఆ ఇక్కడ ఇక్కడైతే ఏ ఆరు ఆరున్నర ఏడుకంతా బయలుదేరామండి
మీరు ఏడు గంటలకు బయలుదేరి అంటే తొమ్మిైదికి వెళ్లారా అక్కడికి
అంటే మధ్యలో
ఆ ఉంటుంది కదండి వేరే ఇంకో అక్కని కూడా తీసుకుని వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఇంకా అక్కని తీసుకొని ముగ్గురం కలిసి వెళ్ళామండి త్వరగానే వెళ్ళామండి కానీ ఇక్కడ బయట లే టెన్మాకు
అవునులే అండి
అయినవరికంతా అయి టైమ్ కరెక్ట్ గుర్త్లేదు కానీ త్వరగానే దర్శనం అయిందండి చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం మాకైతే
ఉహూ అక్కడే భోజనాలు కూడా పెడతారా
ఏమో తెలిదండి మే ఆ మేము త్వరగానే రూమ్ కి కూడా తిరిగి వచ్చేసామండి
ఉహు
అది ఒక్కటే వెళ్లారా ఇగ ఆ రోజు
ఆ అదొక్కటే వెళ్ళమండి
ఇంకా అక్కడ చుట్టుపక్కల ఏం లేవా గుడులు అట్లా వెళ్ళనికి
అంటే మాకు తెలిదు కదండి మేము ఇక్కడ ఈ ప్రదేశనికి కి చ కొత్తగా వచ్చామండి కాబట్టి అది కాక ముగ్గురం ఆడపిల్లకాయలే ఉన్నామండి
ఆహా
తెలిసిన వాళ్ళు ఎవరు లేరు
అవులేండి మీరు మొదటిసారా అక్కడికి వెళ్ళడం
అవునండి అతిగాక్ కా అది కొంచెం దూరంగా ఉంటది అక్కడ సిగ్నల్స్ కూడా రావండి
అహా మీరున్న దగ్గర నుంది అక్కడికి వెళ్ళనికి ఎంత స సమయం ఎన్ని కిలోమీటర్లు ఉందండి
ఏమో నాకు కరెక్ట్గా గుర్తులేదండి వేరే అక్కనే ఆటో కూడా బుక్ కుడా చేశారు అమే కి నా నాకంత ఐడియలేదు కానీ టైం పట్టిందండి ఒక అరగం నలభై నిమిషాలు అరగంట పైనే పట్టిందండి దూరం అండి కొంచెం
అవునా అయితే దాదాపు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉన్నట్టుంది
ఆ ఇరవై ఉంటదనుకుంటానండి ఇరవై ఇరవై ఐదు
మ్ హూ ఊర్లోకే ఉంటుందా అది గుడి లేదా ఊరి బయటనా
ఈ హైదరాబాద్ అవతలుంటందం అంటే అ అవ్ అంటే అవ్తల‌ అంటారండి మరి కొంచెం దాటి పోవాలండి
సరే అండి మీకేమన్నా మీకేమన్నా వంటకాలు వచ్చా అండి
వచ్చండి చిన్న చిన్నవి చేస్తానండి అన్ని శాకాహార వంటలు మాత్రమే చేస్తానండి మాంసాహారం
మీకు బాగా వచ్చే వంట ఏదండి
అన్నం చేస్తనండి
అన్నం అందరు చేస్తారులేండి నేనైతే మాడగోడుతాను అది కూడా అది వేరే విషయం అనుకోండి
నేను కూడా అండి పొద్దున్నే కాని చేసినను కానీ నిద్రలేపారంటే నిద్రలో పడిపోయి మర్చిపోయి అన్ని చ్ అట్లాగే చేస్తానండి
ఆహా మొన్న ఒకసారి నేన్ ను అన్నం పెట్టమనింది మా అమ్మ కుక్కర్ లో పెట్టాను నేను మమ్మ పది నిమిషాలు బెట్ టమంటే నేను పదహైదు నిమిషాలు పెట్టాను ఇది మాడిపోయిన వాసనోస్థంది మా ఇంటికి వేరే మా చు బంధువులు వచ్చారు ఆల్లేదో మాడిపోయిన వాసన వస్తుంది చూడుపో అంటే అది చూస్తే స్టోవ్ అదే అన్నం ఓపెన్ చేసి చూస్తే మొత్తం నల్లగా ఆ గిన్న రెండు రోజులు నానబెట్టినా కూడా అది ఇంగ పోలేదు మరక
మరి దాన్ని ఏం చేస్తారంటే అండి సరుపు నీళ్ళలో నానబెట్
మ్ అదే చేసాం ఇంకా చింతపడేసి ఏవేవో ఏసి మా అమ్మ తోమిందప్పుడు
మ్
అట్లుంటదండి నేను చేస్తే
నేను కూడా అంతే అండి ఒకస నేను కూడా నన్ను అంటే పొద్దు పొద్దున్నే మా అమ్మ ఏడు గంటలకల్లా అన్నం పెట్టేసి బయట నన్ను ఒక రోజు లేపిందండి అన్నం పెట్టాను వంచేసాను ఒక పది నిమిషాలు ఆగి ఆపేసేయ్యి అని చెప్పేసి నేను బయటికేళ్తున్నాను అనేసి సరే ఆఫ్ నిద్రలో మొత్తలో మ్ మ్ అంటూ ఉన్నానండి సరే అని మా అమ్మయి ఎప్పుడైతే బయటి కెళ్ళిందో ఇంక నాకు బాగా ఆ టైమ్ లో బాగా నిద్ర పట్టిందండి
ఉహ్మ్
బగా నిద్రలో జారుకున్నానండి నాకే తెలీయదండి అంత బా నిద్రపోయానండి తర్వాత నిద్రలో నాకు మాడు స్మెల్ ఓస్తా ఉందండి
హ్మ్ నిద్రలో కూడ మీకు వాసనలు వస్తాయా
అప్పుడు ఏంటి మాడు స్మెల్లు వస్తుందని చెప్పి బాగా కలలో అనేసి గమ్మునే ఉన్నానండి తర్వాత రెండు నిమ్ షాల తర్వత నాకు అప్పుడు గుర్ గుర్తుకొచ్చిందండి ఓహో ఇల చెప్పారు కదా అనేసి గబగబా గబగబా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అంత మాడిపోయిందండి అప్పుడే అది ఎవన్న చేద్
పా
అప్పుడే చేద్దాం అంటే మా అమ్మ కూడ ఇంటి దగ్గరకు వచ్చేసిందండి మా అమ్మ కూడ అనుకుంటూ వస్తావుందండి ఏంటి మాడువాసన ఎక్కడ నుండి వస్ స్తుంది అని ఆలోచిస్తూ వస్తున్నానని చెప్పిందండి
మరేమైంది చివరికి
అది అంత మాడిపోయిందండి ఇంకేం చేస్తామండి పడేసి మళ్ళీ వండామండి ఇలాంటి పని ఇలాంటి పనులు చాల చేస్తానండి కాకపోతే పర్లేదండి ఒక్కొక్కసారి మంచిగనే చేస్తాను అన్నాం అవి వచ్చు చేయడం కనీ
మీర ఎవన్ ఆహా మీర ఎ వంట బా చేస్తారండి
నేనా అండి లెమన్ రైస్ చేస్తానండి
ఎట్ల చేస్తారో చెప్తార అది ఒకసారి
హ్మ్ అన్నం బాగ అన్నం చేసి దాన్ని ఒక డీస్ అట్ల ఒక బౌల్లో తీస్ పెట్టుకుంటమండీ అంటే చల్లార్చాల్ కదండి తర్వాత ఇంకా ఒక కళాయి పెట్టేసి అందులో నూనె తిరగమాత దినుసులు మరియు పప్పులుంటాయి కదండీ వేరుశెన పప్పులు అవి మినుములు ఇంకా కొంచెం కరివేపాక్ కు కొన్ని మిచ్చి మ మన ఇష్టం అండి పచ్చి మిచ్చి అయిన వేసుకోచ్చు ఎండు మిచ్చి ఆయన వేసుకో
ఉహ్మ్ ఉహ్మ్
హ్మ్ మేసిస్ బాగా కలబెట్టేసి అందులో కొంచెం పసుపేసి కొంచెం లైట్ గ ఎగనిచ్చేసి అన్నం ఏసీ బాగ మిక్స్ చేస్తామండి
ఆహా అంతేన ఇంగ
అంతే అండి దాంట్లో తగినంత కొంచెం సాల్ట్ వేసుకుని అన్నం బాగ కలబెట్టి లాస్ట్లో ఇంకా దించుతాం అంటు టు మినిట్స్ ఉంది అనగ అప్పుడు కొంచెం లెమన్ పిండుకుంటామండి పైన రైస్ మీద అట్ల బాగ కొంచెం మనకి బాగ కలబెట్టామంటే బాండి ఇలోనే రైస్ మనకి టేస్ట్ కూడ బాగుంటుందండి
ఉహ్మ్ ఆ దాంతో మీర ఏమన్న కర్రీ తింటరా
మేము పొడి పొడి పోడేసుకుంటమండి ఒక్కొక్కసారి మిర్చి వేస్తాం కదండి ఇ పొడితో కూడా పోప్ పనేమి ఉండదండి
దంతోకి వంకాయ గుత్ తొంకాయ చేస్తారు కదా అది చాన బాగుంటాందండి
ఏమో అండి మేము పులిహోరలోకి అట్లాంటివన్నీ
ఆహా మాకు ఇక్కడ ఏదన్నా గుడిలోకి పోతాం కదా మేము ఇంట్లో చేసుకోం అట్లా గుళ్ళకి పోయినప్పుడు గుళ్లో పెడుతారు మాకు అట్లా
అవునా మ్ హు
సరే అండి అయితే ఉం
మ్ సరే అండి బాయండి